బావున్నారా?
బా బాగున్న అండి.
అందరు బావున్నారా ఇంట్లో?
అందరు బాగున్నారండి. ఇప్పుడే టీ పెట్టుకొని తాగ టీ పెట్టుకుందామని బయలు లేస అండి. ఉమ్ టీ పెటకు ఇప్పుడు దాకా ఉన్నా ఏం చేయాలో అర్ద దయా కొంచెం హెడేక్ గా ఉంటే తలో టీ పెట్టుకొని తాగాను
ఓహో మీరు నా అలాగే ఉన్నారు నేను డైలీ టూ టైమ్స్ తాగుతా టీ.
ఉహ్ ఉమ్
నాకు మా హస్బెండ్ అక్కడే గోలా. ఆయన ఏమో టి తాగరు నన్ను కూడా తాగొద్దని
ఉమ్ ఉమ్
నాకు ఏమో టీ తాగంది, బ్రష్ చేసి టీ తాగంది ఇంక్ క వేరే ఏది తోయదు ఇంకా
అదే అదే అది మనకి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంతే ఉంటదండి.
ఆ మా హస్బెండ్ ఇంకా పక్కా విలేజ్ మేమే మా డాడీ వాళ్ళు మమ్మీ మేమంతా సిటీలోనే ఉండే
ఉమ్
ఎ వాళ్ళు ఏమున్నా గేదెలుంటాయి మంచి కమ్మని నెయ్యి పెరుగు అలా తింటారు కాని టీ అయితే తాగరు వాళ్ళు
అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క హ్యాబిట్
నాకంటే ఇంకా టీ మై ఈవినింగ్ అయ్యింది అంటే టీ ఫైవ్ సిక్స్ మధ్యలో మార్నింగ్ ఒకసారి కాకపోతే కొన్ అమ్మాయ్, ఇంత ఎండలోనే తాగుతారా త్రీ థర్టీ ఫోర్ కే. ఆహా మీరు లంచ్ ఎర్లీగా చేస్తారు కదా?
ఫంగారుము మోర్నీ ఇంకో టిఫిన్ సెవెన్ టు సెవెన్ థర్టీ కల్లా చేసేస్తాం
అ వామ్మో
లే అవర్స్‌లో వాకింగ్
అవును ఫోర్ థర్టీకి లేస్తారు అంటే ఎర్లీగా వి వితిన్ వన్ అవర్ లో ఆకలేసిద్ది
హ్మ్మ్
ఫోర్ థర్టీ కంటే లేవలేనండి నేను నా వల్ల గాదు కష్టం ఆ ఈజీగా మాకు ట్వల్ ఈజీగా అవుతది లెవన్ ట్వల్ ఈజీగా ఆ వాళ్ళు పడుకోరు తోరగా ఇ వాళ్ళకి హోమ్ వర్క్స్ అని ఏదో ఉంటానే ఉంటదండి ఇంట్లో పనులు చిరాకు వస్తుంది పిల్లల్ని కాసేపు వదిలేసి ఎక్కడైనా టూర్ కెళ్ళాలని ఉంది అంత స్ట్రెస్ ఉంటుంది
హ్మ్మ్
టీ పెట్టేసుకుంటారా అయితే
టీ పేట్టేసుకుని తాగుతాంది ఇక్కడే పక్కన సినిమా హాల్ ఉంది సినిమాకి వెళ్దాం అనుకుటుంది
అవునా ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు రు
ప్రసాద్ గారు వచ్చింది కదా
ఆహా అది రిలీజ్ అయిందా అండి అవునా చూసారా చూడాల
చూడాలండి వెళ్తా సిక్స్ ఓ క్లాక్ ముందుగా సెకండ్ షో
ఆహా
మన పక్కనే థియేటర్ ఉంది ఉన్న బాగానే ఉంది అన్నట్టు లవ్ స్టోరీకి సంబంధించి
ఆహా సాంగ్స్ అయితే బాగున్నాయండి సాంగ్స్ పెడతారు మా పిల్లలు ఇంట్లో బా ఆగా
హ
సాంగ్స్ మా హస్బెండ్ పిల్లలంతా సాంగ్స్ పెట్టి వింటా ఉంటారు
హ
ఆ
బాగానే ఉందంటండి టాక్ బయట నడుస్తు మంచి రేటింగ్స్ ఉన్నాయి
ఆహా
డైరెక్టర్ గారి కూడా మన హీరో గారు ఫైవ్ క్రోస్ లో చేసే కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు
క్లిప్పింగ్ జూసా నేను కూడా మంచి పెద్దారు ఏదో ఒక కారు ఉందండి ల్యాంబర్గనియా
లంబార్ఘిని
అంతే కదా ఇచ్చారు కదా గిఫ్ట్
మ్మ్ ఫైవ్ క్రోర్స్ ఏమో అయిందట
దాది
హై క్లాస్ లుక్
రాజు వెడ్స్ రాంబాయి చూసారా మీరు.
ఆహ చూడలేదండి ఇంకాను
అదే మహబూబాబాద్ కి దగ్గరలోనే తీసారని కొంచె
ఆ అది ఎవరు ఎవరు డైరెక్టర్ కూడ అప్పల నాయి ఇక్కడ అయినట్టుగా మ్యూజీక్ డైరెక్టర్
అవునంట అవును. కొందరు స్టేటస్లు పెడతా ఉంటే చూడడం తప్ప నాకు కూడా పర్టిక్యులర్ గా ఐడియా లేదు కాకపోతే మహుబ్బ సరౌండింగ్స్ లోనే తీసారు అని అన్నారు మరి కొన్ని క్లిపింగ్స్ అనుకుంటా
అవునండి
మొన్న రీసెంట్ గా కూడా ఏదో అవార్డ్స్లో సెలెక్ట్ అయింది కదా రాజు వెడ్స్ రాంబాయి కూ డ
మ్మ్ సినిమా అవార్డ్స్, సైమా అవార్డ్స్ అన్ని ఉంటాయి కదండి ఆ దాని పర ఫస్ లో సెలెక్ట్ అని నేను కూడా విన్నా
అవును
గ్గరే నండి మహబాద్ డిస్టిక్ట్
ఆహా
కమం కమ ఖమ్మం ఖమ్మం నుంచి దగ్గరే మాకు మహాభాదు
అవునవును మేము రెగ్యులర్ గా వస్తా ఉంటాం ఖమ్మం
అవున మాకు ట్రైన్ ఎక్కితే ఒక పావు గంట అంతే థర్టీ మినిట్స్ జర్నీ
అంతే అంతే థర్టీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ అంతే
మ్మ్
ఇంకే మూవీస్ చూసారు రీసెంట్గా అఖండ టూ బాలకృష్ణ ఫ్యానా ఏంటి బాలకృష్ణ
అంటే డైలాగ్స్ కి ఫ్యాన్ అండి వార్ వన్ సైడ్ ఉంటది వారు వన్ సైడే గా అండి అంటే అఖండ లెజెండు
ఎక్కువ నేను చూసా ఆంధ్ర వాళ్ళు అయితే చాలా బాలకృష్ణ కు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు
మ్మ్ మ్మ్
కు తెలిదు గాని రీజన్ పర్టిక్యలర్ గా
రీజన్ అంటే ఏమి ఉండదండి ఇప్పుడు ఈ ఇతర సినిమాల్లో అయితేనేమో పంచ్ డైలాగ్స్ ఉండవు. విలన్స్ వచ్చేసి యాక్టర్లను కోడు వాళ్ళు యాక్టర్ పడిపోతుంటారు. ఆ కాని ఇటు బ బాలకృష్ణ మూవీస్ వచ్చేసి వార్ వన్ సైడ్ అన్నట్లు ఏం చెప్పింది వేదం ఏం చెప్పింది సిస్టమాటిక్,
ఊహు అందుకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారా,
ఇంకొకటి ఏందింటే ఆయన చెప్పింది ఫాలో కావాలి రూల్ అది.
అంతేనా అదే ఎక్కువా ఆంధ్ర వాళ్ళ అ అయితే చాలా మంది చాలా అంటే చా చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ అని ఎంత డై హార్ట్ ఫ్యాన్స్
ఎందుకంటే ఆండీ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఫ్యాన్స్ ఎప్పుడు గూడ నిరాశపడితే హీరో గెలవడు కదా
ఆ
ఎంతసేపు ఇప్పుడు హీరోని ఎవరైనా విలన్స్ కొడితే అక్కడ ఫెయిల్ అయిపోతుంది
ఆ
హీరో అని ఒక గుర్తింపు ఉండదు
అవునవును
ఇఈ బాలకృష్ణ మూవీసు వాళ్ళు విలన్స్ ఎంత మంది రా వచ్చిన కాని విలన్స్ పడిపోవడం త
ఓకే ఓకే ఓకే అందుకేనా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు మామూలుగా ఇప్పుడు కొన్ని ఏంటి కామెడీస్ వస్తుంటాయి బాలయ్య పైన అవును మన దగ్గర అయితే అ అట్లాగని ఆంధ్రాలో అయితే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి
అవునవును అంటే మాది మాది ఆంధ్ర కాదులే కానీ సో అంతే అంతే హు మేము బాలకృష్ణ ఫ్యాన్ ఇగ బాగా మూవీస్ చూస్తుంటాం ఎక్కువ డైలాగ్స్ డైలగ్స్ కి ఫిదా అయి
అవునా అఖండ టూ చూసారా అయితే
ఆ అఖండ టూ చూసును మళ్ళీ ఇగ ఇగ శివలింగం ప్లస్ అయన్నీ ఉంటాయి కదా
ఆ హా మా పిల్లలు చూస్తావుంటారు ఎప్పుడైనా హాలిడేస్ లో వా వాళ్ళు ముగ్గురు పెట్టుకొని చూస్త స్తారుగాని నాకు పెద్దగా టీవీ చూడాలన్నంత ఇంట్రెస్ట్
హమ్ ఎప్పుడన్న మాకిగా ఏదన్నా ఆ అనే వున్న ఏదన్నా డిస్టబ్ గున్నా ఇగ ఏంటంటే ఆ మూవీస్ చూస్త తే వి కన్ ఇంప్రూవ్ ఆ వి కెన్ ఇంప్రూవ్ అవర్ ఇప్పుడు ఇది ఏమంటారు ఎనర్జీ
అంతే అంతే
ఉ
అవును మా మా మా పిల్లలు చిన్న పిల్లలయినా ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు వాళ్ళు కూడా మూవీస్ అప్పుడప్పుడు రెగ్యులర్ గా పెట్టము వీకెండ్ కి కానీ లేదంటే హాలిడేస్ లోగానీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఎ ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం బయట ఎండలు ఉంటాయని పంపియ ను కొంచెం డిహైడ్రేషన్ అయితది పిల్లల కి సమ్మరి సన్స్ట్రోక్ అయితే ఇబ్బంది అయితదని
హు
వాళ్ళు హాట్ స్టార్ ల నో అందులో
ఆ ఓటీసి ఓటీటి ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి కదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా మనో సబ్స్క్రిప్షన్ యాడ్ చే
ఆ వీళ్ళు సబ్స్క్రిప్షన్ ఉంటుంది చేసుకుంటారు చూస్ స్తా ఉంటరు గని నాకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చూడను
ఉ
ఇంకేం చూసారండి రీసెంట్ గా మరి
ఇంకా రీసెంట్ కంటే కదే చూసానండి ఇంకా ఖాళీ టైం ఆ వెళ్ళాలండి సిక్స్ ఓ క్లాక్ ఎళ్ళాలి
సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అందులో
నా ఉ నయనతార యాక్షన్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది
అదే
ఇగ రిమైనింగ్ రిమైనింగ్ టైమ్ లో ఇగ సీరియల్స్ కూడా చూస్తా అండి
సీరియల్స్
ఉ
అంటే తెలుగు హిం ది కన్నడ ఏ సీరియల్స్ చూస్తారు
మ్మ్ తెలుగండి
అవునా మాగా ఇ ట్లో సీరియల్స్ కి పర్మిషన్ లేదు అసలు లేదు ఫస్ట్ నుండి కూడా
ఎందుకండి
అవన్నీ ఎలా ఉంటాయి కొంచెం అందులో విలన్ క్యారెక్టర్స్ గాని సీరియల్స్ లో కొంచెం నెగిటి ఎక్టివిటీ గాని అదంతా ఉంటుంది కదా
అవునండి
ఆ వాటికి అడిక్షన్ అవ్వద్దని మా హస్బెండ్ ఫస్ట్ నుండి చూడ నివ్వలే అసలు సీరియల్స్ అడిక్ట్ అవుతా ఉంటారు రేప అది వచ్చే కొంచెము మూడు సార్లు దానికి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి
హ్మ్ మ్మ్
ఇంతంతకి ఇంతసేపు ప్రొలాంగ్ చేస్తారు మళ్ళీ రేపు ఎప్ ప్పుడైతాదా రేపు ఎప్పుడు చూద్దామా అనిపిస్తా ఉంటది ఎందుకు కవంత అనేసి
మ్మ్
తా ఉంటది కదా అనేసి చూడనివ్వలే ఇంకా నేను పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చూడలేదు కూడా
హ్మ్
సీరియల్స్ ఏ సీరియల్ చూస్తారు మీరు
నేను కార్తీక దీపం అండి
కార్తిక
బేఫా
అది ఇంకా కంటిన్యూ అవుతుందా
అంటే ఫస్ట్ ఎపిసోడ్ కాదండి ఇది కార్తీక దీపం టూ నవవసంతం
ఆహా సెవెన్ థర్టీకి వస్తుంది కదండి సెవెన్ థర్టీకి ఇప్పుడు కార్తీక దీపం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వేరే ఇప్పుడు మనకి మూవీస్ లో అకం టటు టైప్ లో
ఆ అకండా టూ టైప్లో కార్తీక దేపం టూ ఇది
ఆహా నేమేంటి సీరియల్ నేమ్
కార్తక దీపమేనండి ఇదికూ
అన్ ఆ అంతేనా ఫస్టుధాంతా కంప్లీట్ అయిపోయినట్
ఆ ఫస్ట్ ఎడ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ కొంచెం అవుతుంది
అదే అదే మధ్య మధ్యలో ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా ట్ల కొంచెం కొంచెం చూసేదాన్ని కొంచమే
అ
అయిపోయి మళ్ళీ కొత్తది కూడా స్టార్ట్ చేసారా
స్టార్ట్ చేసార టూ ఇయర్స్ అవుతుంది
అయితే మీరు
డాక్టర్ బాబు ఫ్యాన్ అండి కాదు అప్పుడు అందులో డాక్టర్ బాబు ఇప్పుడమో నార్మల్ వర్కర్ అండి పాపం
ఆహా అవునా
ఇంకా ఏముందండి హ గుండె నిండా గుడి గంటలు
అహ అహ అవునా ఇలాంటివి కూడా ఉన్నాయి సార్
నేమ్స్ అండి అవన్నీ అంటే మా స్ట స్టార్మలో సిక్స్ టూ నైన్ వస్తాయి కదా అండి మీకు తెలుసు
ఆ మా మమ్మీ చూస్తారు బాగా మేము వెళ్తే మాత్రం పెట్టని ఇవ్వరు ఇంకెవ్వరు పిల్లలు కూడా పెట్టని ఇవ్వరు
అదేలేండి
మీరయితే వెళ్ళసి రండి మూవీకి
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే బాయ్ ఓకే